హలో హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు లేదండి
హ్మ్మ్
కాలే ఏం తిన్నార మీరు
ఏముంది ఏం లేద్ ఖాళీ అండి కూర్చున ఉట్టిగనే
ఆ మా పిల్లలు ఆడుకుంటున్నారు బయట
అవునా
ఈ టైం లో బయట ఆడుకుంటున్నారు నేనూ ఆఫ్ ఫీస్లో సోలార్ లో జాబ్ చేస్తున్నానండి
సోలారా
హ్మ్మ్ మా కంపెనీ ఆఫీస్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా కంప్యూటర్ ఆపరేటర్ గా
ఆహా ఈ సోలార్ అంటే ఎలా ఎలా ఉంటది దాని గురించి
ఇప్పుడూ మాక్కన్ పినీ వచ్చేసేసరికి సోలార్ ఎందంటే ఇప్పుడూ ఇంతకుముందు కరెంట్ బిల్లు కట్టుకునేటోళ్ళు కదా మన వాళ్ళు కరెంట్ బిల్లు ఎవర్ ఎక్కువ పడుతుందో వాళ్ళకి తక్ క్ చేయడానికి మన సూర్యరశ్మి ద్వారా మన సూర్యకిరణాల ద్వారా సోలార్ పెడు కరంట్ అనేది తయారైతుందనమాట
మ్మ్ హ్మ్
ఈ సోలార్ కాస్ ఎట్లుందంటే ఈ సోలార్ అనేది ఓన్లీ మన ఎండాక సూర్యుని ద్వారానే కిరణాల ద్వారా కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట ఇప్పుడు మన ఇంటి మీద హా మన ఇంటి మింద ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ లో ఒక సోలార్ తి పెట్టుకోవచ్చు మనం ఒక ఫోల్ లాగా పెట్టుకోవచ్చు ఒక రేకుల్ లాగా వేసుకుంటాం కదా త్రీ అండ్ హాఫ స్వేర్ లో పెట్ కుంటం అవి కిలో వాట్స్ లెక్క ఉంటుందన్నమాట ఒక కిలో వాట్కోచ్ సెవెంటీ ఫైవ్ తౌసండ్ ఉం కాని పర్ యూనిట్కొచ్చి ఫైవ్ యూనిట్స్ జనరేట్ చేస్తుంది టూ యు టూ కిలోవర్స్ కేమో మళ్ళ ఫిఫ్ ఫిఫ్టీ థౌసేండ్ ఉంటుంది ఏదో ఓకే టెన్ యూనిట్స్ జనరేట్ ఇస్తుంది త్రి కిలో వ్యాట్ ఒచ్చేసరికి మనకి టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అదేమో పర్ డే వచ్చి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ యూనిట్స్ జనరేట్ చేస్తుంది పర్ మంత్ వచ్చి సిక్స్ హండ్రెడ్ యూనిట్ జనరేట్ చేస్తుంది అనమాట దీని కాస్ట్ టూ లాక్ ట్వీ ఫైవ్ థౌసండ్ ఉన్నా కూడా బట్ మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుందనమాట అంటే మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట సూర్యగరయోజన పథకం మన మోడి గారు ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టారన్నమాట
అవునా అంటే ఎవరైనా ఎవరి కైన ఇస్తారా ఇట్లా ఇట్లా తెరతలు ఉన్ తెగ
ఆ అదే కండీషన్ సేమ్ ఉన్నా అంటే ఇది బిలో సిక్స్టీ ఇయర్స్ ఉండాలి ఎవరైతే కరెంట్ బిల్ ఉన్ ఉన్నదో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది స్టేట్మెంట్ ఉండాలి వాళ్ళ యొక్క సిబిల్ కూడా సెవెన్ హండ్రెడ్ వరకు ఉండాలి తన పేరు మీద ఎటువం అంటే లోన్ గా ఏం గాని ఉండకూడదనమాట
ఆహా సివిల్ అంటే ఇన్కమా
సివిలేన్ అంటే ఇప్పుడు ఎవరికైనా మనం లోన్ తీసుకున్నాం అనుకో మనం బ్యాంక్ లో మన సివిల్ అనేది పడి పోతది అంటే మన స్కోర్ అనే పడిపోతది ఆ రేటింగ్ రేటింగ్ ఇస్తది అన్న మాట రేటింగ్ లేకున్నా. కాలాంటే ఎప్పుడుది ఎప్పుడైనా లోన్ తీసుకున్నవనుకో ఎప్పుటిదప్పుడు కట్ కట్టుకున్నవ్ అనుకో మన రేటింగ్ మంచి గుంటది అనమాట,
ఆ అ ఆ సివిల్ స్కోరు తే ఇట్ల ఇట్లా రేటింగ్ బాగుండాలి సిక్స్టీ ఇయర్స్ బిలో ఉండాలా
ఆ సిక్స్టీ ఇయర్స్ బిలో ఉండాలి
ఆహా ఏమేం కావాలి దానికి మనం
మనకి ఆధార్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు మళ్ళా ఇమెయిల్ ఐడి పర్మనెంట్ ఫోన్ నెంబరు
ఇలాంటి టీ కావాలా
కావాలి బ్యాంక్ బుక్
హుహ్ ఇప్పుడు దీని డీటెయిల్స్ కోసం ఎక్కడికి ఎళ్ళాలి
హ్మ్ డైరెక్ట్ గా మనం గూగుల్ ల సెర్చ్ చేసి తెలిసిపోద్ది కానీ మా కంపెనీ అవైలబుల్గా ఉంది అడ్కి అందుబాటులో మా డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేయచ్చు ఎవరైనా కావాలనుకుంటే
అవునా
అవును ఎందుకంటే ఫ్యూచర్ లో ఇప్పుడు కరెంటు బిల్లులు ఎత్తేసిల్లు అనుకో అప్పుడు మనం మన చేతి మీదే చాలా కట్టాల్సివస్తది అదే మనకి ఫ్రీ వచ్చిన కరెంట్ ఉంది గదా సోలార్ పెట్టిచ్చుకుంటే ఈ ఎం ఐ ద్వారా మనం కట్టుకోవచ్చు మనం జాం మంత్ లో ఒక సిక్స్ హండ్రెడ్ యూనిట్ జనరేట్ చేసింది అనుకో కనీసం మనం టూ హండ్రెడ్ యూనిట్ జనరే యూజ్ చేస్ రిమైనింగ్ ఫోర్ టూ హండ్రెడ్ ఏం చేస్తాం మనం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అమ్మేసుకోవచ్చు ఆ అలా అం ఏసుకోవచ్చు
వాళ్ళు కొంటరు అన్నా
ఆ ఆ కొన్ టారు వాళ్ళే అగ్రిమెంట్ రాసుకుంటరు మన బాండ్ పేపర్ మీద హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద ఇట్ల ఇరవై ఐదు సంవత్సరాల వర కు అగ్రిమెంట్ రాసుకుంటారు వాళ్ళు
ఆహా మనం యూజ్ చేసుకోంగా ఎక్కువైంది
వాళ్ళు కొనుక్కుంటార అనమాట మన దగ్గర నుంచి వాళ్లే ఒచ్చి మనకి సోలార్ని ఇన్స్టాల్ చేస్తారు
అవునా ఆహా బానే ఉంది ఇది బానే ఉంది గ అనీ రూరల్ ఏరియాస్ కి ఎక్కువ తెలియదు
అవునవును
ఊమ్ ఇట్లా అ గొడ పొయి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా ఎక్కువ చాలా మందికి తెలియదు
చాలా మంది తెలియదు పబ్లిసిటీ కూడా ఎక్కువ తెలియదు సోలర్ ఎందుకంటే ఏప్ ప్పుడు ఎవరిని అడిగినా మాకు ఫ్రీ కరెంట్ వస్తుందిగా మాకు ఎందుకులే సొరర్ అంటారు గానీ అదే అదే కరెంటూ బిల్ ఉంటే ఎంత మంది ఎగబడి పెట్టుకుంటారో చాలా మంది ఎంప్లాయస్ వాళ్ళు ఉంటారు కద వాళ్ళకి కరెంటు బిల్లు కట్ట అవస్తోస్తది కాబట్టి కొంతమంది సోలర్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపేడతారనమాట
ఆ
ఏసీలుంటాయి చూ సా ఏసి సిలు యా అపార్ట్మెంట్లు ఉంటరు కదా వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఐతది అన్నమాట మంత్లీ ఫోర్ థౌసడ్ ఫై థౌజండ్ వచ్చే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఐతది
అవును
ఆ
బానే ఉంది ఈ స్కీమ్ గాని కొంచెం ఏమనా డబ్బులు ఖర్చఐతయా
ఏం డబ్బులు కట్టగావు మనకే వాళ్ళే బ్యాం ంక్ తద్వారానే మాళు ఇట్లా మీ సూ లోన్ తీసుక్ తీస్ సోలార్ పెట్టించుకుంటున్నాం అండి మాకు లోన్ ఇవ్వండి అంటే ఏ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళ మాకు రొండు లక్షల లోన్ అవైలబుల్ చేస్తది అప్లై చేస్తది వాళ్ళే అంద్రుడబ్ ఎనిమిది వేల సబ్సిడీ ఇస్తది రెమైనింగ్ వున్నా అమౌంట్ మనం ఈఎంఐ ద్వార కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి య
అవునా మంత్లీ ఇంతనా మనం
థౌజండ్ ఫోర్టీన్ అండ్రడ్ అట్లా మనం ఒక టెన్ ఇయర్స్ కట్టుకోవచ్చు
అవునా
త మనకస్ అంటే అమౌంట్ మనం రీటన్ మనం కరెంట్ డిపార్ట్మెంట్లకి అమ్మేస్తున్నాం కదా ఆ ఈ ఎం ఐ కూడా వాళ్ళే మకు రిటర్న్ ఇచ్చినాయి ఇల కలిసిపోతాయి కదా
ఆహా
అలా అన్
బెన్ఫిట్
ఆ ఎటువంటైప్ మంచి టాస్లీ ప్యానాలు వాడతారు మనం టాటా కంపెనీ ఆదాన్ కంపెనీ వారి కంపెనే మం మంచి మంచి కమర్షియల్ వాళ్ళు మంచిగా ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల క్వాలిటీగా ఉంటంది అనమాట ఎటువంటి రిపేర్ రాదు మనకి
ఉహు
ఇప్పుడు అది పెట్టడం వల్ల అది వేడి ఉంటది కా దాని మీద కోతులు ఇట్లా ఏమైనా ఆ ఎక్కి ఎగరడం ఇట్లా ఏం చేయదు కొంచెం హీట్ వస్తది కదా
ఆహా
కోతులు టచ్ అవవనమాట
ఉహు తచ్చి చేయవుగా
టచ్ చేయవు ఎప్పుడుకప్పుడు మ నా సోలార్ ని క్లీన్ చేసుకోవడం కూడా ఒక పంప్ లాంటివి కూడా అవైలబుల్ గా ఉంటది అనమాట ఒక ఫిట్ చేసుకోవచ్చు ఎందుకంటే డస్ట్ ఇట్లా ఏదైనా పడుతుంది కదా ఆ క్లీన్ చేసుకోవచ్చు
ఆహ వర్షం బడితే ఏం గాదా
ఏం కాదు వర్షం ఇ పడ్డా ఏం కాదు ఇది పడ్డ ఏం కాదు వర్షమే వడ్డ ఏం కాదు ఎవడ్డ ఏం గాదు మన డైరెక్ట్ కరెంట్ ఫోన్ నుంచే మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట
ఆహా ఇట్లా ఇది కరెంట్ పోల్కి
ఈ సోలార్ కనెక్ట్ అయ్ ఉంటుందనమాట ఆ డైరెక్ట్ గా ఆ కరెంట్ పోల్ నుంచి మనకి సోలార్ కనెక్ట్ అయ్యి మన నెట్ మీటర్ ఉంటది కదా మన ఇంట్లో ఆ నెట్ మీటర్ కీ వస్తుందన్నమాట డైరెక్ట్ కరె కరెంట్ మనకి మన పర్ డే కి ఎన్ని యూనిట్స్ వాడు కున్నా కూడా అలా వనిపిస్తుంటయ్ మనం ఫోన్ ల కూడా యూసుకోవచ్చు
ఆహా ఈ కరెంట్ శాకులు కొట్టడం లాంటివి అలాం
ఏము ఉండదు ఆ ఏము ఉండదు మన సోలార్ పెట్టుకున్నప్పుడు మన ఇంటి మీద పెడుగు పడకుండా ఉండడానికి కూడా ఒక స్టాండ్ అనేది ఒక ప్యానల్ ఏ ఏర్పాటు చేసి పెడతారు వాళ్ళు అట్లాంటి కూడా ముందు జాగ్రత్తలు ఉన్నాయి
ఆహా
అలాంటివి కూడా పెట్టాల్సిందే ఇప్పుడ బాంది ఇప్పుడు మనం మనం కట్టినాం అనుకో మన ఫ్యూచర్ లో మనం మన వళ్ళు మనవరాళ్లు కట్టుకోకుండా ఎప్పటికీ కరెంటు బిల్ ఇగ రాదనమాట
ఆ అంటే ఎన్ని ఇయర్స్ అని ఉంటది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఆ తర్వాత ఇట్లా రిపేర్ అయిద్దా
రిపేరేం కాదు గ్యారెంటీ ఇస్ స్తరు బాండ్ రాసిస్తారు ఇరవైఐదు సంవత్సరాల వరకు ఇంకె కన్నా ఎక్కువైనా నడవచ్చు చ్చిగా
ఆ నడవచ్చులేగానీ ఆ లోపు ఏమైనా వాళ్ళదే బాధ్యత
ఇక
ఊహు
మన ప పక్క రాష్ట్రాలో అయితే బాగా నడుస్తూనే ఉంటది గానీ ఒక కలెక్టర్ గారే అంటే ఇరవై ఇరవై వేల మందికి సోలార్లు పెట్టించిన్నంట ఒక కలెక్టర్ సారే అంత పాపులారిటీ ఉంది గానీ మ మన ఉన్న జన్ మనం ఉన్న లోకల్ ఏరియా లో అంత పాపులారిటీ లేదు
ఆహా
ఈ రూరల్ ఏరియాస్ అంటే ఎక్కువ కరెంట్ యూజ్ జెయ్యరు ఏసీలు వాడరు కాబట్టి
అవును
హండ్రెడు టూ హం డ్రెడు యూనిట్సే కాల్తాది వె మళ్ళీ పండ్లకి వెళ్తారుగా సిటీలో అంటే ఏసి లు ఉంటాయి వాళ్ళకి జనరేటర్స్ ఉంటాయి ఇవన్నీ ఉం
దీంతో పాటు కూడా మనం సోలారుగా పెట్టుకుంటే ఏ ఏ ఉద్యోగంలో వెళ్ళినా కూడా ఈ నేటి తరం వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారనమాట అన్ని టెక్నాలజీ మార్ తున్న కొద్దీ స్త్రీలయినా పురుషులైనా చాలా ఫాస్టు గున్నారు ఈ రోజులల్లో
ఇప్పుడు అంతా యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారుగా
ఆ యు
బయటికి ఎళ్ళి కోచింగ్ తీసుకోకుండా చాలా మంది మొన్న గ్రూప్ టూ లో అంటే రూరల్ ఏరియాసూ మ్యారీడ్ ఉమెన్సే ఇద్దరు ముగ్గురు
ఇద్దరు ముగ్గురు వచ్చారా చాలా కష్ చదువైనా కాదు ఇష్టంగా ఎంత కష్టపడైనా మనం ఏ వర్క్ చేసుకుంటే అయినా కూడా మనం జాబ్ సాధించాలని మైండ్లో పెట్టుకుంటే ఏదైనా సాధిస్తారన్నమాట
అవునా
మనకు సాధ్యం కాదంటూ ఏం లేదు మనం ప్రయత్నిస్తే ఏదైనా తప్పకుండు వస్తది నా వల్ల కాదంటే ఏది కాదన్నటు టే ఉంటది
కృషి పట్టుదల ఉండాలి
కృషి పట్టదల ఉండాలి చదువే మనకి అన్నిటికి మూలం
పెళ్లి అయిపోయిందని అంతా అయిపోయిందని ఆగి కూడా ఉండకూడదు
ఆ ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే నువ్వు చదు కున్నా అమ్మాయి అనుకో నువ్వు చదివింది అక్కడ పోవద్దు మనం జాబులు చేయాలి ఉద్యోగం చేస్తా ఉండగా రేపు రోజు మా మమ్మీ జాబ్ చేస్తుంది నేను కూడా చేయాలని మన పిల్లలకు అనిపిస్తది
అవును మన పిల్లల మనల్ చూసే కదా
మనల్ని చూస్తే మన పిల్లలు అమ్మో మా మమ్మీ జాబ్ వెళ్తుంది డ్యూటీకి వెళ్తుంది సిస్టమ్ పట్టుకుని నడుస్తుంది అది ఇది అని వాళ్ళు చాల ఫీల్ గా ప్రౌడ్ గా ఫీల్ అయి తరను మాట నేను కూడా చదవాలి అనే వాళ్ల కూడా ఒక థాట్ వస్తది అలా థాట్ రావడాని ఏనా మన చేయాలి పని
ఏదైనా ఒకటి
చేయాలి అవును సరే మరి
థాంక్యూ అండి